ఆ హలో చెప్పురా
ఆ ఇప్పుడు అయిందా
హలో
ఇప్పుడు అయిపోయిందా రింగ్
ఆ రింగ్ అయింది అయితే లిఫ్ట్ చేసిన
అవునా ఇందాక కూడా చేసా
అప్పుడు రాలేదు మరి నాకు కాల్ ఎందుకో
అవునా
ఉహు
తిన్నారా
ఆ ఇంకా తినలేదుర
ఎందుకు
ఊరికే మార్నింగ్ బిస్కెట్ తిన్నా టీ లో ఇంకా లంచ్ చేయలేదు
తిన్నారు బిస్కెట్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది
తింటాం
ఏం కర్రీ
కర్రీ చికెన్
జాయింట్ ఫ్యామిలీనా మీది
ఆ
మీది ఉమ్మడి కుటుంబమా లేదంటే మీరు మీ ఆయన పిల్లలు అంతేనా అంటున్నా
ఆ లేదు మా అత్తమ్మ మాతోనే ఉంటారు
అత్తమ్మ ఒకటేనా
ఆ మావయ్య లాస్ట్ ఇయర్ చనిపోయిరు
అవునా
ఉ మేము ఫస్ట్ నుంచి అత్తమ్మ వాళ్ళతోనే ఉంటాం ఇప్పుడు కూడా మా ఆరాళు ఉంటది వాళ్ళు సపరేట్ ఉంటారు
ఆహా
హు
అంటే మీ ఆయన కన్నా చిన్నతన
పెద్ద అతను పెద్ద తను
ఓహో
వాళ్ళ పెళ్లయినాక వన్ ఇయర్ కి వెళ్ళిపోయిండు వాళ్ళ వెళ్ళిపోయిన త త వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో మా పెళ్ళైంది
వన్ ఇయర్కేనా
ఆ వాళ్ళది ఎయిటీన్ లో అయితే మాది ట్వంటీ వన్ లో అయింది
ఆహా
ఉ
ఉ
ఇంకా
చెప్పండి
పాతవే ఉన్నాయ్ గా
ఇంకా లేదు ఎట్లేట్లనో పడుకుంది ఎప్పుడు లేస్తదో అర్ధం కావట్లేదు అందుకే తన దగ్గరే కూర్చొని మాట్లాడుతున్నా కదులుతుంది మీ పాప
ఆమె పడుకుంది ఫుల్ ఆమె పుల్ లెవ్వదు లంచ్ టైంకిి లే స్తది వన్ వన్ థర్టీకి
ఆ ఇంకా హాఫ్ వన్ అవర్ వన్ అవర్ ఉంది అంతేగా
ఆ అంతే ఓ చాలాసేపు అయింది పడుకొని టెన్ థర్టీకి టెన్ కి పడుకుంది
ఈమె ఇప్పుడే పడుకుంది ఆమెన్ పడుకోబెట్టి నేను అన్నం వేసుకున్నా
నేను కాల్ అదే అదే అనుకున్నా నేను చిన్న పిల్లలు ఉంటే ఘోరంగా ఇబ్బంది తినడానికి కూడా టైమ్ ఉండదు
ఆమె ఇంకా ఆమె పడుకున్నప్పుడు తిన్నా కాబట్టి తొందర అయిపోయింది గాని లేదంటే ఆమెకు తినిపి కుంటూ తినాలి మళ్ళీ ఆమె సపరేట్గా ఏసి పె డితే తినదు నా ప్లేట్ లోది నేను తినేది తినిపితేనే తింటది
అట్లనే బెటర్ వాళ్ళు అన్ని అలవాటు అవుతారు కర్రీస్ అన్ని
ఆ ఆమె కారం
తింటద కారం హలో హలో హలో హలో